హలో హాయ్ బ్రో ఏం చేసనావ్ ఏం లేదు బ్రో ఇందాక మా ఫ్రెండ్ద కాల్ చేసా సడన్ గా నా ఇంటర్వ్యూ ఉంది అయితే రేపు ఆ ఏమేమి అడుగుతారు అని అడి కాల్ చేసాడు అందుకోసమే కనెక్ట్ అవ్వాలి
రేపు ఉందా బ్రో
ఆ మా ఫ్రెండ్ కు ఉందంటా రేపు ఇంటర్వ్యూ ఏమేం ప్రిపేర్ అవ్వాలి అని అడుగు దాని గురించి టాపిక్స్ చెప్తుండే నేను ఇంత ముందు ఆ కంపెనికి ఇంటర్వూ ఇచ్ బ్రో ఆ వన్ ఇయర్ బ్యాక్ అయితే నువ్వు ఇచ్చినావట కదరా మా ఫ్రెండ్ ఇ ఫ్రెండు ఇవేం అడిగిండ్రా కొంచెం చెప్పవా అని అడిగిండు అయితే కాన్సెప్ట్స్ చెప్తుండే నేను ఉమ్ ఉమ్ అట్లా ఉమ్ మీది కస్టమర్స్ సపోటు ఇప్పుడు
ఆహా అవునా ఎక్కడ బ్రో పాది
ఏం
ఎక్కడ ఉంటది ఎక్కడ అది మీరు వర్క్ జేసే ప్లేస్
ఆ ఆ చెప్తాన్ బ్రో నేను
ఆ సరే
ఇంక బ్రో అయిందా తిన్నరా
లేదు బ్రో తినలేదు తినాలి తెల్ల అట్ల వస్తుందని పైకి వచ్చినా బ్రో
ఆ అహ మమ్ బానే బానే లేట్ అయిందిగ బ్రో ఇంకా తినకపోవడము
ఆ తింటా తింట మళ్ళా ఈ టైం తినే అలవాటు లేదు హలో
ఓ ఓహో అంటే ముందు నుంచి ఇట్లా అలవాటే ఉంది మీకు కదా
ఆ డిగ్రీ స్టార్టింగ్ నుంచి అయ్యాల అటు
ఆహా ఓకే ఓకే ఆహా
నేను ఎప్పుడైనా బ్యాచిలర్స్ రూమ్లో ఉన్నార బ్రో మీరు
అంటే నేను హాస్టల్లో ఉండేను రూమ్లో ఉండలే రూమ్లో ఉండనివ్వలేదు మా డాడి ఆ నువ్వు ఉంటే నువ్వు వండుకోవు ఆ బోల్దోముడు అవన్నీ నీ వల్ల కాద అని హాస్టల్నే ఉంచిం బ్రో మా డాడీ ఉ కాపో ఇట్లా ఫ్రెండ్స్ తో రూమ్లో ఉండవా నాకు ఇష్టం ఉంటుండే అప్పుడప్పుడు ఇగ మా ఫ్రెండ్స్ రూమ్ కెళ్తుంటాయి ఇగ త్రీ డేస్ ఫోర్ డేస్ హాలిడేస్ వస్తాయి గద కాలేజ్ల అప్పుడు ఇగ ఆ రూమ్ కి వెళ్తుండే హాస్టల్లో ఉండబూద్దిగాక
ఆహా బాగుంటది బ్రో కానీ పనులు జేయాలంటే చేయబుద్ది కాదుస లు అందరం అసలు ఫ్రెండ్స్ అందరం కలిసి ఉందాం ఉందాం ఉందాం పోదామంటారు కానీ పోయినంక ఒక్కడు ఒక్క పని జేయడు నేనెందుకు కడగాలే నువు నువే కడుగు అంటారు నేనెందు తుడవాల నువ్వే తుడు అం
అవును ఇది ఎక్కడైనా అదే ఫాలసీ యనివర్స ప్రాబ్లమ్ అది ముచ్చట్లు డబ్బులు వంచుకు అన్ని బానే ఉంటాయి కాని ఈ పండగ పెట్నా ఆ అవును
చికెన్ తెద్దామంటారు కానీ ఎవడు పైసలు ఇయడు
ఇయానా కరెక్ట్ అవును ఆ వెజ్జిలో బాగా ఏం చేస్తారు బ్రో మీరు
ఆ బ్రో
వెజ్ లో ఏం చేస్తారూ మీరు బాగా మంచిగా ఓ మంచి ఐటమ్ చెప్పండి ఏదైనా
పన్నీరు పన్నీరు ఆ టమాటా కర్రీ ఆలు ఫ్రై అయితే బాగుంతుంది
ఓ ఆహా
నేను చెప్పిన ఆలు ఫ్రై లో ఒకసారి మ్యాగీ మసాలా కూడా ట్రై చేయండి కూర బాగుంటుంది క్యాలీఫ్లవర్ లో ఇంకా ఈ ఆలులో హ్
అంటే హ్ ఆ మ్యాగీ వేసుకో మంటున్నారా
ఆహా కాదు నార్మల్ కర్రీస్ లో ఎప్పుడైనా మీరు ట్రై చేసినప్పుడు చెప్తున్నా ఆ క్యాలీఫ్లవర్ కర్రిలో మస్తు ఉంటాది బ్రో క్యాలిఫ్లర్ ఫ్రై చేస్తారు చూసింన్రా నార్మల్గా ఆ ఫ్రై లో ఈ మ్యాగీ మసాలా ఇది బయట తెచ్చింది. మ్యాగీ మసాలా బాగుంటాది సూపర్ ఉంటది. అసలు
ఆ మీరూ చూస్తే మీరు బాగా ఎక్స్పోర్ట్ అయినట్టున్నారు. మంచిగా వంట లల్ల అసలు ఎందుకో ఇ చెఫ్ చెఫ్లు ఎందుకు అబ్బాయిలే బాగా వండుతారు అనిపిస్తది బ్రో రూమ్ లో కూడా సే ఇప్పుడు మీలానే మా ఫ్రెండ్ ఒకడు ఉంటుండే మా ఇట్లానే చెప్తుండే బాగా చెప్ ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు మా ఫ్రెండ్ గుర్తస్తున్నాడు ఇట్లా వండలో అట్లా వండద్దు. ఎంత విజిలు పెట్టి ఎన్ని విజిలు అవ్వలే ఆ ఎంత ఎంతగానము దెమో అంటారు. గదా థిస్ స్టవ్ ఏమంటారు. గదా బ్రో విజీలా దాన్ని పెట్టినాము బ్రో అదే సిమ్లా సింలో సిమ్ లో సిమ్ లో ఇంత పెట్టాలి అని అట్ల ది మొత్తం. ఇప్పుడు మీరు మీరు చెప్తుంటే అదే గుర్తొస్తాను మా ఫ్రెండ్ గాడే గుర్తొస్తున్నాడు. హుమ్ సార్ ఇవన్నీ మీకు అన్నీ సిల్లీ ఏమో కదా ఆమ్లెట్ ఎగ్ ఇవన్నీ ఈజీ గా చేస్తారూ ఏమో మీరు
అ ఇగా రోజు ఆమ్లెట్ లేనీదే అయితే తినుడే ఉండది
తిన ఆ సేమ్ మేము గుడా పప్పు ఉంటే నాకు ఆమ్లెట్ ఉండాల్సిందే బ్రో ఆ జిమ్ తక్కువ బ్రో ఆ చెయ్యను చెయను కొంచెం నాకు హ్యాండ్ దగ్గర ఒకసారి ఫ్రాక్చర్ అయింది. సో దాని వల్ల డాక్ బ్రో ఇది హెవీ లిఫ్టింగ్ చేయొద్దు అన్నాడు. బ్రో ఇంకా అప్పటి నుంచి ఇగా జిమ్ కి వెళ్ళలేదు మాములు గా నేను ఇంట్లో యోగా చేస్తాను వన్ అవర్ మె మేడి టెషన్ కొంచం ఇట్లా ఆ పోట్ట పేరకుండా కొన్ని కొన్నీ చిన్న చిన్న చిన్న ఆసనాలు ఉం అంటే అవి చేసి ఆఫీస్ క వెళ్తాయి ఇగా అంతే ఇగ
అ నేను త్రీ ఇయర్స్ ఏమో వెళ్ళిన బ్రో త్రీ ఇయర్స్ వెల్లినాక చిన్న యాక్సిడెంట్ అయింది. అంటే ఒక ఎయిట్ మంత్స్ కింద యాక్సిడెంట్ అయింది. అప్పటి నుంచి ఇగ ఆపేశ
అయ్యో హ్ హ్ ఇప్పుడు అది సెట్ అయిందా మరి అంటే అమ్మో అమ్మో ఓ అంటే ఏమన్నా ఫ్రాక్చర్ గిట్ల అట్లేమన్న అయిందా
ఫ్రాక్చర్ కాదు బ్రో స్పైనల్ కోడ్ ఇరిగింది
వామ్మో మో ఎన్ని మంత్స్ బెడ్ రెస్ట్ ఉండే బ్రో నువ్
ఎయిట్ మంత్స్
అమ్మో ఆ అంటే మొత్తం కంప్లిట్ బెడ్ రేస్ట్ ఉండేనా
టోటల్ అంటే టోటల్ ఏం కాదు మన మన పర్సనల్ వర్క్ మనం చేసుకునే అంతా ఓకే
ఆ ఆ నినిట్ట ఏదన్న సపోర్ట్ పట్టుకోని ఇగ నడిచేలగా ఆ అహ కాకపోతే ఇంట్లో ఇంట్లోనే అంతేనా
మ్ ఆ ఇంట్లోనే
అమ్మో బానే ఇట్లా అంటే బైక్ మీ నుంచి పడ్రా లేకపోతే ఇట్లా కారా
ఆమేము బైక్ మీద వెళ్తున్నాం కారోడ్ అడ్డొచ్ వచ్చిండు మేము కార్ ను గుద్ధితే నేను బైక్ వెనకాల కూర్చున్నా
అ బానే మా పెద్ద మేజర్ యాక్సిడెంట్ అయింది బ్రో
మ్ వెనకాల బైక్ వెనకాల కూర్చుంటే అది ఎన్ేస్ బైక్ కొంచెం అది సీట్ ట్ ప్పే వెనకాల హైట్ ఉంటది
ఓకే
ఆ అది వాడు ఒక మేము ఏయిటీ స్పీడ్ల ఉన్నాము యావరేజ్ ఐటీ స్పీ పిళ్ల్లున్నాం ఆ ఎట్ టున్నాం వాడు కార్ ఇట్లా మాకు ఎదురుంగోచ్చిండు మా ఫ్రెండ్ టైర్ ని గుద్దిీండు ఎక్కడ గుద్దీనా ఏం కాకపోవుగాని టైర్ ని గు తే నేను వెనకాల అటు పోయి నేను ఒక ఇరవై ఇరవై అడుగుల అవుతల పడ్డ బ్రో
అమ్మో అంత హై అంత దూరమా వామ్మో
ట్లో ఒక ఇరవై అడుగుల అవ్ తల పడ్డా గాళ్ళో ఇట్లా పల్టీలు కొట్టుకుంటా మా ఫ్రెండ్ కి ట్యాంక్ గుద్దుకుంది కడుపులో అంతే
వా అంటే మేజర్ ఏం కాలేదు నీలాగా
మేజర్ ఏం కాద్ అహా లేదు అసలు స్క్రన్ స్క్రాచ్ కూడా పడలేదు వానికి
వామ్మో అదృష్టం వంతుడే మ్ హు ఆ
నేను ఇట్లా గాల్లో పల్టీళ్లు కొట్టుకుంట పట్టుకుంటా నడు మీద ల్యాండ్ అయినా
మ్ ఆ
ల్యాండ్ అవ్వడం ప్లేసుల్నే ఎల్ టూ ఎల్ త్రీ ఎల్ ఫోర్ బ్రోలు ఫ్రాక్చర్ అయినాయి అంటే చిన్న చిన్న ముక్కలు ఉంటాయి చూస్ ఆ బ్రో చిన్న చిన్న ముక్కలు అయిపోయినాయి
అర్థమయిందామ్మో ఆ ఇగ మీ అమ్మ ల్ ఫుల్ బాదాపడ్డారేమో కదా
బాధ ఏం లేదు బ్రో పడ్డ ఒక ఒకయ్ పది నిమిషాలకు లేచి నేను హాస్పిటల్ పోతా నేనే పోతా అంటే ఆ కారోడు కూడా తీసుకపోయిండు నేన్ అసలు ఇంకా అసలు నాకు పడ్డా అని ఇంత బాధ కూడా లేకుండే నేను హ్యాపీగా నవ్వుకుంటనే ఉన్నా
ఓకే
నేనంత అసలు కన్సిడర్డ్ చేయలే అసలు నాకు ఇట్లా అఇంది అట్ నా మైండ్ సెట్ ఎట్లా తెలుసా బ్రో నొప్పిలేదు నాకు ఆల్వేస్ పాజిటివ్ మైండ్ సెట్ ఏది ఏమైనా కాని పాజిటివ్ మైండ్ సెట్టే
ఆ గ్రేట ఏ
టోన్ నడిచే నడిచే అంత కూడా లేదు నాకు
ఆమ్
నడిచేంత కూడా లేదు నేను పోయి ఎంఆర్ ఎన్ స్కాన్ లో కూర్చున్న లేచి అది పెయిన్ ఉంది కానీ ఆ పెయిన్ని తట్టుకుంటా
ఆమ్ గ్రేట్ ఏ మీరు బానే అన్ని అంటే అన్ని భరిస్తారన్న మాట ఇప్పుడు మాటలు చూస్తే ఏ దేన్ని నన్నా మీరు హ్యాండిల్ చేస్తారు బ్రో గ్రేట్ ఏ లైఫ్ లో మీరు బానే ఎదుగుతారు మీరు అర్థమయితుంది అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ వేరే వాల్లా నేను నేని వచ్చిన కొంచెం భయపడతా టెన్షన్ పడతా మీరు అట్లా లే సరే వచ్చిందా సరే డీల్ చేద్దాము అని మీరున్నది మైండ్ సెట్ లో అట్లా అట్లా ఉన్నది మీది న నేను కూడా అట్లా అనుకుంటా బ్రో కానీ ఆ ఇప్పుడు నేను అట్లా అనుకుంట మీలాగా మీరు అంటే మీరే ఇన్స్పిరేషన్ చెప్పట్లేదు ఇప్పుడు మీతో మాట్లాడితే మంచిగా అనిపిస్తుంది కాబట్టి చెప్తున్నా అ అట్లా ఉండాలి అనిపిస్తుంది బ్రో మళ్ళీ ఎందుకు తర్వాత సెకండ్కి అది మనతోని కాదు ఎందుకు భయం అని అట్లా వెళ్ళిపోతాది నాది అంటే నేను అట్లా పెరిగిన ఇగా ఉమ్
చిన్నప్పటి నుంచి వచ్చి పేరెంట్స్ నుంచి మనకు అట్లా ఉండాలి బ్రో వాళ్ళు చిన్నప్పుడు మనం ఖరాబ్ కావద్దని చెప్పి వాళ్ళు మనల్ని భయంగా పెంచుతారు
అవును రైట్ అవును బాగా ప్యాం పడిసి ప రీచి పెంచుతారు అవును
మనం వాళ్ళది వాళ్ళది వాళ్ళు చూపెట్టు నచ్చినట్టే ఉండాలి బయట మనం మనమే ఉండాలి మన చిన్నప్పటి నుంచి అట్నే ఉండోదు ఆల్వేస్ పాజిటివ్ మైండ్ తోటి ఉంటేనే సెట్ అయితాం మనం ఎక్కడ పోయినా కానీ ఏక్కడ పోయినా కూడా హయిగా బతుకుతాం ఇప్పుడు కింద పడుకోవాలంటే ఏమన్నా గువ్వ బడడు మన దగ్గర డబ్బులు లేనప్పుడు అది ఇట్లా అస్సలు కన్సిడర్ చేయొద్దు బ్రో ఆల్వేస్ పాజిటివ్ మైండ్ సెట్ ఉంటే సెట్ అయిపోతాది
చేయొద్దు అవును అట్లానే ఉండాలే బానే బానే ఇగా
ఇంత వన్ ఇయర్ ఇప్పుడు నాది ఆగిపోయినట్టే ఏమన్నా ఏమయింది అంటే పేరెంట్స్ కొంచెం బరువైతునారని బాద తప్పితే దీ దీనికి ఏం లేదు నాకు అవ ఆ ఇన్సిడెంట్ కాకపోయి ఉంటే అంటే మంచి జాబ్ చేసుకుంటే ఏదోక్కడ అక్కడ ఉండేటోనే తప్ప
హమ్ హా
ఇక్కడ ఏం బాధలేదు కానీ పేరెంట్స్ క ఒక బరువైతున్నాం తప్ప తప్ప దేనికి లేదు బాధ
హమ్ అయిత దిలే ఆవన్ ఇయర్ అట్లా ఎన్నో ఇయర్స్ వేస్ట్ అయ్యింది చాలా మందికి గాని బౌన్స్ బ్యాక్ అయితావ హమ్
హై లైట్ ఏంది తెలుసా బ్రో ఆ కారోడు ఉల్టా మా మీద కేస్ పెట్టిండు
అమ్మో
వీళ్ళ వచ్చి గుద్దిలు అని వాడే మాకొచ్చి అసలు హాస్పిటల్ లో ఎయిట్ లాక్స్ బిల్ అయింది
ఎయిట్ లాక్స్ బిల్లైతే నేన్ గడుతాం నేన్ మొత్తం జూస్కుంటా అన్ చెప్పి పోయిండు వాడు మార్నింగొస్తా వాళ్ళు ఇ టికి దీస్కపొయ్యి ఇది మా ఇల్లు నేన్ గవర్నమెంట్ జాబ్ ఎంప్లాయిని నేన్ మొత్తం నేన్ జూస్ కుంటా అన్నాడు మా పేరెంట్స్ నమ్మిళ్ళు
ఓకే
నమ్ముతే వాడేం జేసిండు తెల్లారివొయ్ వాడే ఫస్ట్ కేస్ బెట్టిండు ఆ రాత్రి రాత్రింగ్ మొత్తం గ్యామ్లింగ్ అయ్యి మొత్తేమో ఏమో ఆలోచించిండు ఇగ గవర్నమెంట్ జాబు అంటే కొంచం తెల్సినోళ్ళు వుంటరు గదా ఆ ఫీల్లో వాళ్ళ్ చెప్పొచ్చు అని
హలో
ఆ బ్రో
ఆహ ఓకే బ్రో అట్లైతే ఆ అవునా
ఆ అహ హలో